ఉమ్ చెప్పండి
చెప్పాలి మీరే? ఏం జేషిల్లు ఇవర్దాక?
ఏం జేసామంటే మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడ్
ఓకే
మీకుందా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?
ఉందండి
ఏం జేస్తది సారీ, ఏం జేస్తరు?
నా తలకాయ తింటద్
అయ్యో, ఎందుకుమరి అలా?
నేనంటే ఇష్టం తనకి, సో నా తలకై తినంది తనకి నిదర పట్టద్
ప్రొద్దన్నుంచి సాయంత్రం వరకు అదే పనా?
తనకు టైం అంటె ఏం ఉండదండిగ
ఆ మీతోనే టైమ్ పాసా
మ నాతోటె టైం పాస్ గాదు ఇగ తన బాధ్యత అనుకుంటదిగది ఫోన్ మాట్లాడ్డమ్
బో ఫీలింగ్స్ ఇద్దరికి బానే ఉన్నాయి గదా
ఉంటయి గదండిగ మరి
అవునా
టైం పాస్ కి చాలా మందుంటరండి
అవునా, టైమ్ పాస్ గాదైతే
టైం పాస్ గాదు, మాకు మేము ఒక గంట సేపు మాట్లాడుకున్నమంటే అల్ల ఫార్టీ మినిట్స్ గొడవలే ఉంటయి, ఇరవై నిమిషాలే. మంచిగ మాట్లాడుకునేది. అంతే అండి ఎన్ని ఎన్ని గొడవలైనా మేము విడిపోము. ఆ నమ్మకం మాకుంది గాబట్టి మేం చీటికి మాటికి గొడవ బెట్టుకుంటనే ఉంటం
అంతేనా ఆ అలానే బావుంటది కనీ గొడవ బడతావుంటే చిరాకుబుట్టదా?
ఎందుకండి? ఇష్టమైనోళ్ళతోని ఎంతసేపైనా గొడవ బెట్టుకోవచ్చు.
అవునా, చిన్న చిన్న మాటలగ్ గూడా గొడవల్ వస్తాయా మీ ఇద్దరి కీ
చిన్న చిన్న మాటలకే గాదు. ఏ మ్యటలకైనా గొడవలు వస్తయ్. ఇష్టం ఉన్న కాడా పక్కా గొడవలు అంటే, ఇష్టం లేన్ కాడా గొడవలు అనేది రావు.
అయో అవునా తెలిదు నాకు నేర్చుకోవాలి మావోడు ఉన్నాడు.
ఉహ్
కేర్ జేయడు.
అది నీకేలా ఏలా ఎల్సండీ. కేర్ జేయడనీ అతను చూపించే కేర్ వేరే ఉంటది గావచ్చు. చూపించే టైంలో సూపితాడు. ఎప్పుడైనా అబ్బాయి ప్రేమను కేర్ జేయడ్ అనద్దు.
మరి కేర్లెస్ అన్నా. కేర్లెస్ అనకా ఇంకేమనాలండి మరి
ఉమ్ ఏ విషయంలో కేర్లెస్ అంటున్నారు తనని ఒకవో ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వన్ ఇద్ ఒక్కట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇయండి.
విషయంలోనైనా నేనే బట్టించుకుంటా
తన్ను మిమ్మల్ని ఏ విషయంలో పట్టించుకోలేదు.
ఎప్పుడు గొడవే అట్ ఏళ్తున్నారు, ఇటు వెళ్తున్నావ్. అదే గోడా
అట్ ఏళ్తే ఇటు ఏళ్తున్నావ్ అంటే, ఎవరితో ఏళ్తున్నారు.
ఫ్రెండ్స్తో నార్మల్గా వెళ్తాం గదా.
ఫ్రెండ్స్ తో అంటే అమ్మాయిలా అబ్బాయిలా. ఆ అది పెద్ద ప్రాబ్లం. మీరు అమ్మాయిలతోని రోజంతా కాదు, పది రోజులు తిరిగి రండి. ఏ గొడవ్ ఉండదు. కానీ ఒక అబ్బాయి అలా ఇన్వాల్వ్ అయినంటే పక్కా ఏ అబ్బాయికైనా గొడవైతద్. అంతెందుకు ఇప్పుడు మీ అబ్బాయి ఒక అమ్మాయి తోటి బోతే మీకు ఓకేనా.
ఓకేనా అంటే నాట్ ఓకే.
తాను గూడా అలానే అనుకుంటాడ్. పోసివునేస్ పోసివ్సేస్ అన్ ఉంటదిగా అమ్మాయి నాది నా తనే రావాలి. వేర అబ్బాయితోన్ తిరుగోదు, వేర అబ్బయితోన్ మాట్లాడొద్దు.
కానీ ఓకే, ఆ విషయంలో ఓకే అంటే వేరే విషయాలలో గూడా వట్టించుకోడ్ గదా నేన్ తన్ ఎంత కేర్ జేస్తానో, తను అంత కేర్లేస్ అన్నమాట.
కేర్లెసా మీరేరా అనుకుంటారండి. కేర్లెస్ అని
చేసావా సత్యం. కేర్లీస్ అది
అద్ సత్యం గదండి. నాకు గాడిజోచ్చింది. ముక్కులా కూర అండుతానా.
ఏదైతే ఏ టైంకి వచ్చిందా రాలేదా. హుహ్
ఇంకా
చెప్పాలి అయిపోందా మరి వంట.
వంట అయినట్టుంది గాని సోరకాయ్ ఉడకనట్టు ఉంది.
పు కుక్కర్లో వేయలేదా.
కుక్కర్లో ఏయ్యలేదు అది కొద్దిగ్ ముదిరనట్టుంది.
ఇంకాసేపు ఏయిపోయినవ్ అదే ఇంకాసేపు పెట్టండి. అంటున్నా
దా వాటర్ ఓస్తా
పోయండి. అద్ వాటర్ బోసి పోసి దాని టేస్ట్ అంత వోద్ది.
మరి ఏం జేయాలండి ఇగా
అందుకే ఫస్ట్ ఏ చూసుకోవాలా వాటర్ అదంతా
ఫస్ట్ ఏ చూసుకున్నా కాకపోతే
పర్ఫెక్టే కదా అండి అలా ఎలా మిస్టేక్ అయి చేసారు
సోరకాయ నేను తెయలే కదా సోరకాయ మా ఫ్రెండ్ తెచ్చాడు
అవునా
ఉ
అవునా హు మూవీకి వెళ్దామంటున్నారు మా ఫ్రెండ్స్ ఫోన్స్ చేసి
ఉ మీవోనికి చెప్పిల్ల
చెప్పన్
మీవోనికి చెప్పారా అండి
చెప్పాను వద్దు అంట వద్దు అంట
అమ్మాయిలతోనే పోతే పొమ్మనే చెప్తారండి
ఇగ మూవీస్ కంటే అమ్మయిలే ఎలా వెళ్తారు
ఉ
మూవీస్ కంటే అమ్మాయిలు ఎలా వెళ్తారు అంటున్నా
ఆటోస్ ఉంటాయి బస్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫ్రీ బస్సే కదా
ఫ్రీ బస్ అయితే ఇక్కడ ఊర్లో ఉండే బస్సులు బాగోవండి మాకు
అంటే టైర్లు ఉండవా బ్రేకులు ఉండవా?
రోడ్ బాగుండదు ఇంకోటి ఏంటి అంటే అందులో స్మెల్ బాగుండదు
మీరు పెర్ఫ్యూమ్ ఎక్కువ కొట్టుకోనీ పోండి ఏముంది
పర్ఫ్యూమ్ నా పర్ఫ్యూమ్ నాకు వస్తే పర్లేదు పక్క వాళ్ళ పర్ఫ్యూమ్ కూడా వస్తది అలా అన్నావ్ మాట అది నాకు నచ్చదు వామిటింగ్ అవుతాయి
ఓకే అప్పుడు తలకయ బయట పెట్టండి మీకు బయట గాలే వస్తది
తలకాయ బయట పెడితే పెట్టాలి బయట ఎంతసేపు ఆని పెట్టాలి అలా
మీరు వచ్చే దాక ఎంత దూరం మీ ఊరు నుంచి అది థియేటర్
ఉ థర్టీ థర్టీ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్ కాదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీనీట్స్ ఏంటి అది ఒక పెద్ద నారా
మరి పోకండి సపరేట్ ఇంట్లో ఉండి ఏనా ఆర్ స్టార్ లో ఏమన్నా మంచి మూవీ చూడండి
బోరు కొడుతుంది ఇంట్లో ఊకే ఇంట్లో సమ్మర్ అంత ఇంట్లోనే అయిపోయింది
అవునా
ఊ ఏటైన టూర్ కూడా వెళ్ళలేదు కనీసం ఆ బాయ్ ఫ్రెండ్ ని కూడా కలవలేదు
అయ్యో
అంత అంత అసలు ఆ ఛాన్స్ రావట్లేదండి మాకు ఎలా అసలు
తను ఎక్కడుంటాడు
తను వేరే దగ్గర ఉంటాడు
మరి మీరు వెళ్ళండి
దూరం ఉంటాడు దూరంగా
ఉమ్ ఆ సినిమాకి ఎళ్ళేదెదో తన దగ్గరికి ఎళ్ళండి తను కలుస్తాడు కదా
తంది మాది ఒకటే ఊరు
మ్
బట్ ఏంటంటే అస్సలు మీట్ అవ్వడం కుదరట్లేదు తన్ని ఎంత కోరు కున్నానో అం
ఉమ్ ఊర్లో గలవట్లేదేమో బయటికి వెళ్ళినప్పుడు కలవండి
బయట నాకు ఎళ్ళడం వీలు కావట్లేదు
చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళ కోసం
టైం రావాలి కదా తను ఎసుకోడు
మ్ హు ఎప్పుడు కలవలేదా మిమ్మల్ని
కలిసాడు
అ మరి ఎలా చేసుకోవాలని అనుకుంట్రు ఇదే మీ ఆడళ్ళందరు చేసే మీ ఎఫెక్ట్స్ ఏ కలుతయ్ వాళ్ళ ఎఫెక్ట్ మీకు గనపడదు
అలా ఏం లేదు
తను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు కూడా ఒకరోజు టైమ్ చూ
తను ఏం మయో త్యాగం ఏం చేయలే తను అక్కడ ఓ... మీ తెలీదు కదా అండి అక్కడ తను ఏం చేశాడో ఏలా వ చ్చాడనేసి అక్కడ నా డేర్ గూడా ఉంది కదా
మీ డేర్ ఎంత ఉన్న తనది ఇంకా డబల్ డేర్ కద అండి
య్ ఏదో డెర్ చె కనవని రానిచ్చాను అంతే అది కూడా త్రీ టైమ్స్ నేను కలవడం
అవునా
అవును అది కూడా సరిగ్గా కాదు
మ్మ్
ఏదో అలా
కలిసార అంటే కలిసారు
కలిసాం కానీ ఇప్పుడు నాట్ ఎ ఇంట్రెస్ట్ ఎడితే
ఇష్టం పోయింద తనంటే
ఏ అలా ఏం లేదు తనంటే చాలా ఇష్టం తనకి ఇచ్చే తనకి ఇచ్చే అంత వాల్యూ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా తన గురించి ఆలోచించే అంత తన గురించి ఆలోచించే అంత వేరే వాళ్ళ గురించి అంతగా పట్టించుకోవట్లేదు నేను
ఓకే
గూడ తెలిదు
అది మంచిదే లెండి
ఎందుకు మంచిది ఏ విషయంలో మం
అన్ని విషయాలలో మంచిదే
తను తనకి మ్యారేజ్ కాలేదు
అయ్యో
మ్
ఎలా మరి చేసేద్దామంట్ర
మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా చేంజ్ అవుతారు సో ఎందు ఆ చేంజ్ నేను భరించలేను సో అలా గూడా నేను అలా ఏం ఉండరు ఎందుకు బా ఇప్పుడు నేను బా నాకు ఒక ఫ్యామిలీ ఉంది సో తనకి ఒక ఫ్యామిలీ ఉండాలీ కదా
మరి చేద్దామంట్ర ఉన్నారా మీ దాంట్లో అమ్మాయిలు
ఆ ఆ మా దాంట్లో న అమ్మాయిలా
అమ్మాయిలని చూడండి మీ దగ్గరున్న అమ్మాయిలని జూస్తే మీతోనే ఉంటారు గదా
వద్దు మా దగ్గరున్న అమ్మాయిలు అంతా లంగలే
అయ్యో
ఉమ్ అలాంటి వాళ్ళని చూసి తన్ని నరకంలోకి నెట్టలేం గదా
అంతేలేండి ఇష్టమైన వాళ్ళని
మళ్ళీ ఎప్పుడైనా ఆ ఎప్పుడైనా మళ్ళీ గొడవలే వస్తాయి అవి సో ఎప్పటికైనా అవి గొడవలే మా దాంట్లో మేము అమ్మాయిలను జూస్తే ఆ ఉన్నారు ఎందుకు లేరు అమ్మాయిలు బాగున్నారు. అన్నిట్లో ఉన్నారు బట్ ఏంటంటే తన వాళ్ళ క్యారెక్టర్ అంత బెటర్ కాదు
అబ్బాయి క్యారెక్టర్ మంచిది గాదంటార
అమ్మాయి క్యారెక్టర్ బెటర్ గాదు
ఓకే అబ్బాయిది
అబ్బాయిది చాలా గుడ్ చాలా మంచోడు
ఓకే
అంటే నాకు తెలిసినంత మట్టుకు మాత్రమే
బైట
ఇంకా తన గురించి తన గురించి నాకు పూర్తిగా తెలీదు నాకు తెలిసినంత వరకి
వన్ ఇయర్
వన్ ఇయర్ నుంచి మాట్లాడతారు ఇంకా తను ఏంటో మీకు తెలియట్లేదా
తెలియట్లేదా అంటే అప్పుడప్పుడు కొంచెం సైకో అంటే అర్ధం కాడు ఎలా ఉంటాడో ఏంటి కొన్ని సిచ్యువేషన్లు అనిపిస్తాడు అంటే మేబీ తనకంటూ ఒక లైఫ్ ఉంది కావచ్చు మేబీ అనేసి అలా
ఎవరికైనా వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటది కాకపోతే నీకు టైం నీకు టైం ఇత్తానం అంటే నువ్వే లైఫ్ ఇవచ్చు కదాండి
ఏమో అండి
ఏదైనా మీ అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటదంటే ఓవర్ థింకింగ్ చేస్తారు అన్నట్టు అరే నాతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాటు ఇంకోలా తో మాట్లాడుతూండటం అని ఓవర్ థికింగ్ చేసి అక్కనే గొడవలు అనేటివి స్టార్ట్ అవుతాయి అరవ నావాడు అరవ నావాడు వారి మీద నాకు నమ్మకం ఉంది అని అనుకుంటే ఇలాంటి గొడవలు రావు
కాదండి నేను ఈ మధ్య ఓవర్ థింక్ చేస్తున్నా
ఏముండని ఆలోచించరు ఒక నిమిషం మెసేజ్ లేట్ వచ్చినా బిజీయా ఎవరితో చాటు జేస్తున్నవ్ చాటు చేసుకో అని అంటారు మరి అడిది ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు మరి బిజీగా ఉండా ఏదైనా పని మీద ఉన్నడా ఒక నిమిషం ఆలో చిస్తే మాట రాదు గదా అట్లా ఆలోచించరు మీరు పుసుక్కున అనేయడమే ఎందుకు జేస్తుంది అంటే ఎప్పుడు జేయడు గదా లేట్ రిప్లై ఎప్పుడో ఒకసారి లేట్ రిప్లై ఇస్తడు ఎప్పుడో ఒకసారి లేట్ రిప్లై ఇచ్చినప్పుడు అర్థం జేసుకోవాలి. మరి బిజీగా ఉన్నాడేమో చేస్తలే చూసాకా అనీ తను ఎప్పుడైనా చూసినంక రిప్లై ఇయ్యకుంట ఉన్నాడా
సరే సరే సరే చూసుకున్నాక అని అంటారు అమ్మాయికి ఏదైనా అర్జెంటే పడతది అబ్బాయితో ఆ సిచ్యువేషన్ లో కూడా ఆ సిచ్యువేషన్ లో గూడా కాల్ గూడా లిప్ట్ చేయరు గదా
ఆ అది కూడా లిఫ్ట్ జేత్తలేడంటే బిజీ గున్నట్టు
నేను అదే అంటున్నా అమ్మాయి గూడా ఒక ఏదో సిచ్యువేషన్ లో ఉండే కాల్స్ చేస్తుందని మెసేజెస్ చేస్తుందని అర్థం చేసుకోవాలి కదా